హలో హలో నమస్తి అండి
నమస్తే అండి వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి
బా గున్నాం మీరు
ఆ బాగున్నామండి. కాఫీ తాగార అండి
అలవాటు లేదండి
అవునా తాగర మీరు
మ్మ్ హు టీ కూడా అలవాటులేదు. కాఫీ, పాలు ఏమీ అలవాటు లేవు
ఓ అయితే గుడ్ గర్ల్ మీరు
మీరు
నేను ఇప్పుడే కాఫీ నేను టీ అలవాటు ఉందండి. టీ తాగాను ఊరికే అలా కూర్చున్నాను. మీరు ఏం చేస్తున్నారు
క్లాస్ వర్క్ పెండింగ్ ఉంటె రాస్తున్నా
అవునా అండి క్లాస్ వర్క్ అంటే గుర్తొచ్చింది ఆ ఏమంటారు నా క్లాస్ వర్క్ అంటేనే స్కూల్ లైఫే గుర్తొస్తోంది
చాలా రాస్తాను మీ స్కూల్ లైఫ్ లో
ఆ అవునండి నేను ఇందాకే గూగుల్ ఫొటోస్ చూస్తూ ఉంటే సడన్ గా అది స్కూల్ ఫొటోస్ రివైజ్ చేసిచ్చి ఒక వీడియో లాగచ్చిందండి స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాకి
కుల్ డేస్ బాగుండును
మీరెక్కడ చదువుకున్నారండి స్కూల్ అంటే ఏ డేస్ కాలరా హాస్టలా మీరు
డేస్ కాలరే అండి
అవునా అండి దగ్గరేనా మీకీ స్కూలు మీ ఇంటికి స్కూల్ కి
వన్ కిలోమీటర్ అలా ఉంటాది
ఓ అంటే మీరు నడుచుకుంటూ వెళ్ళేవారా స్కూల్ కి డైలీ
మా నాన్న పిలుచుకొని పోయి పిలుచుకొని వస్తుండు
ఓ అవునండి ఎలా ఉందండి మీ స్కూల్ లైఫ్
బానే ఉండేది చాలా బాగుండేది
అవునండి అంటే స్కూల్లో మీ ఏ లెక్చర్ అద ఏ టీచర్ అంటే ఇష్టం అండి స్కూల్ లైఫ్ లో ఉంటారు కదా మనకంటూ ఒక ఫేవరెట్ మేడం సార్ అలా అన్ని విష ఓకే బి స్పోర్ట్స్ ఆడతారాండి
అప్పుడు హ్యాండ్ బాల్ ఆడుతు అండి ఉ మ్ ఇంకా అంతే దేంట్లో పెద్ద ఇదింట్రెస్ట్ లేదు
ఓకే అందుకే పిటీ మేడం ఫేవరేట్ ఆ
హ్మ్
ఇంకా అండి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టామ అండి మీకు స్కూల్ లైఫ్ లో అంటే ఇంగ్లీషా లేకుంటే తెలుగు కొన్ని కొన్ని ఫేవరెట్ అనిపిస్తాయి కదండి
నాకు ఏ సబ్జెక్ట్ ఫేవరెట్ అనిపించంది చె అన్నీ కా చాలా భారంగా అనిపించేవి
ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండి ఎందుకంటే స్కూల్ లైఫ్ అదే కదా వర్క్ ఇస్తారు క్వశ్చన్స్ నేర్చుకొని రావాలి అసైన్మెంట్ ఇస్తారు కంప్లీట్ చేయాలి
అప్పుడు మాకు అసైన్మెంట్ ఉండేది కాదు
అంటే అదే సారీ అండి ఆ హోంవర్క్ ని అసైన్మెంట్ అని చెప్పేసారు నాకైతే స్కూల్ లైఫ్ ఒక మెమోరీ అండి
మీద ఎలా ఉండేది స్కూల్ లైఫ్ లో
అదే అండి ఒక మంచి మెమొరి అండి నాకు స్కూల్ లైఫ్ బాగా అల్లరి చేసేవాడిని బాగా చదివేవాడిని ఇంకా గేమ్స్ కూడా బాగా ఆడతాండి నేను నేను కబడ్డీ ఫ్రీఫైర్ ఫ్రీ ఫైర్ బెట్టర్ కదండి ఫ్రీ ఫైర్ అప్పుడు తెలియదు కదా ఫస్ట్ మనకి ఫ్రీ ఫైర్ లేదండి కబడ్డీ ఖోఖో బాగా ఆడతాయంండి కెప్టన్ అండి నేను కబడ్డీకి ఖో ఖో కీ
మరి ప్రూఫ్
ఇప్పుడు ఇప్పుడు ఆడలేదండి గ్యాప్ వచ్చేసింది స్కూల్ లో ఉన్నప్పుడు బాగా ఆడేవాన్ని ఇంకా ఇంకోటండి అది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సో ఒక గి రన్నింగ్ ఉంద అనమాట దాని ఫస్ ఫస్ట్ వచ్చాఅండి నేను మండల్ మండల్ ఫస్ట్ వచ్చా అలా పేపర్ కూడా వసారు నానేమ్ ట్లవిందయని అవునండి మీరు అల్లరి చేయ మీరు అల్లరి అలా అంత ఏం చేయారండి స్కూల్లో అంటే లీడర్ గా అలా అంత ఏం లే
స్కూల్లో ఎస పేల్గా ఉండేదన్నండి
ఓ ఎస్పిఎల్ మీరు ఆ ఎస్పీఎల్ అని చెప్తారు నన్ను ఎస్పిఎల్ చేయమంటారని నేను స్కూల్ కి ప్రేయర్ అంత అయిపోయినాక వెళ్తా అంటండి
ఉమ్
అందరు అమ్మాయిలు అందరూ ఉంటారా ఇంకా కొంచెం ఏమో భయం అండి ఏమన్నా మాట్లాడాలలా నలుగురిలో అంటే అప్పుడు చాలా భయం ఉండేది నాకి అందుకే కరెక్ట్ ప్రేయర్ స్టార్ట్ అయినాక మిడిల్లో వెళ్ళి లైన్ లో నిలబడే వాడిని లేదంటే మా పిటి సార్ చూసి నన్నే పిలిచేవాడు ఆడిపోయి స్టాడ్స్ అటెండెస్ చెప్పి అది ఏందో చెప్తారు కదా అండి ఏమంటారు అది స్కూల్ స్ట్రెంత ఇంతంతమంది అంటే ఇంతమంది అటెండ్ అయినారు
ఉమ్ చెప్పేవాళ్ళం ఎస్పిఎల్ కి సిపిఎల్సి వచ్చి రిపోర్ట్ చేస్తార అనమాట ఎస్పిఎల్ వెళ్ళి హెడ్ మాస్టర్ కి రిపోర్ట్ చేస్తంది
అది ఎలా అండి మీరు నేర్పిించారా మీ పిటీ సార్ మీకు అదే పిటీ వాళ్ళు నేర్పించార ముందుగాల్నే ప్రేయర్ అ
నాకు ఎవరు నేర్పలేదండి మా సీనియర్స్ చేసే చేయడం చూసి నేర్చుకున్నా ఇంట్రెస్ట్ ఉండి ముందు వెళ్ళలేదాన్ని సో తర్వా వాళ్ళు వెళ్ళిపోయినంక వాళ్ళ ఆఫ్టర్ టెన్త్ తర్వా
అంటే మక్సిమం బాయిస్ కూడా ఉంటారు కదండి అంటే గల్ ఒక రోజు గర్లు ఒక రోజు
అలా ఏం కాదండి నన్నే ముందుకు పిలిచేవాళ్ళు నేను వెనకల ఎక్కడ ను వెళ్ళి దాచి పెెట్టుకుని ఉన్నా కూడా పిలిచేవారు
ఓకే మీరు మాట్లాడే విధానం బట్టి చూస్తంటే మీరు కొంచెం ధైర్యస్తురాలి అనిపిస్తుంది
ఉమ్ చాలా అల్లారేచ్చేస్తాను చాలా మందిని కొట్టించా కూడా
అవునా మీరు క్లాస్ లీడర్ అయితే కాదు ఓన్లీ ఎస్పిఎల్ అంటారా
క్లాస్ లీడర్ కూడా నేనే నైన్ంత్ వరకు క్కొ
ఓకే అయితే చాలా మందిని నేమ్స్ రాసి ఊకి బాగా చెప్పేసింటారు వాళ్ళ
ఇప్పుడు కూడా పేరు తలుచుకొని నవ్వుకుంటారు గుర్తు చేసుకొని మరి మొన్న మా గ్రూప్ ఫ్లో
ఆ ఓకే మీర అలా ఉండేవా సిట్గా అని చెప్ప
ఉమ్ ఒక రీల్ సెండ్ చేసుకొని గుర్తుందా మనల్ని కొట్టించేది ఇ పాప అని చ
అవునవును అట్లా మా క్లాస్ లో కూడా ఉండేదండి ఒక అమ్మాయి లీడర్ ఆ అమ్మాయిని సార్ లీడర్ గా పెట్టి వెళ్తారు అనమాట ఎప్పుడన్నా సమ్ టైం సార్ కి ఎమన్న వర్ కుండి అప్పుడు క్లాస్ తీసుకోరు కదా కొన్ని కొన్నిసార్లు
ఉ మ్ ఎక్కువ లీజర్ పీరియడ్స్ దొరికేవి బాగా
అవునవును అప్పుడు మా క్లాస్ లో ఆమ్ ఒక లీడర్ అమ్మాయి ఉండేదండి. మహాలక్ష్మి అని తన్ లీడర్ అన్మాట, ఇప్పుడు ఎట్లా అంటే మా క్లాస్ లో మేము ఎవరైనా లీడర్ ఉన్నా సరే, ఇప్పుడు నేను అల్లర్ చేశారు నా నేం రాశారు అనుకోండి. నేనేం చేస్తా పక్కనాన్డి మాట్లాడిస్తా వానీ పేరుగున్ రాపిల్లని. చానా అల్లారండి స్కూల్ లైఫ్
ఉమ్ మీ ఇలాగే మా క్లాస్ లో కూడా ఉండే వాళ్ళు. అల్లర్ చేేసేవాళ్ళు.
అవునండి, నేనైతే నేను నా పేరు రాశారానుకోండి. బోర్డు పైన క్లాస్ లో ఎంతమంది ఉంటే అంతమంది, బాయ్స్ నేమ్స్ అందరి ఉంటాయ్. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ లో లీడర్ పాల్స్ ఏంది ఎవరు మాట్లాడితే వాళ్ళ పేరు రాయాలి, ఇప్పుడు నేను వాన్తో మాట్లాడినా, వాడ్ నాతో మాట్లాడినా ఇద్దరు పేర్లు పడతాయి. నా పేరు ఎలానో ఉం టుంది కాబట్టి నేన్ అందర్ని మాట్లాడిచ్చేస్తా.
ఉమ్ నా మా నా దాంట్లో వచ్చేసేసి నేను వల్ మాట్లాడక్పోయినా గూడ్ రాసేదాని, ఎందుకంటే నా మాట్ విన్లేదనుకో రాసేస్తా. ఉంది. ఆడ వాళ్ళు మాట్లాడక్ పోయినా ముందునే రాసి పెట్టేస్తుంటి, ఎందుకు రాసవ్ నా పేరు అన్ క్వస్ తే నువ్ నన్ను క్వశ్చనేస్తే రా రైట్ నిక్లేదు. పోయి మేడంని సార్నీ అనుకోపో అంటా. చాలా మంది బాధపడ్నారు నా వల్ల.
అవునండి. ఉండాలేండి. ఆ మాత్రం ఉంటేనే దే లీడర్ అన్నట్ లేదంటే. ఎందుకు వింటారు వినర్ కదా యేడా.
ఉమ్ మన క్లాస్లో వాళ్ళంటే ఒక రకం. పక్కన క్లాస్లో వాళ్ళు గూడా బాధపడే వాళ్ళు. నా వల్ల
పక్కన క్లాస్ వాళ్ళకి ఎందుకు పోతారాండి మీరు. వాళ్ళకి వేరే లీడర్ ఉంటాద్ కదా.
వాళ్ళ క్లాస్లో కి కూడా వెళ్తాంటండి. మాకి, వాళ్ళకి కమాండ్ ఉంటుంది. ఒకవేళ సార్ రాక్పోతే గానీ ఎవరి క్లాస్ లో వాళ్ళు ఉంటుంటుమి. వాళ్ళ క్లాస్ లీడర్ వాళ్ళు ఉంటుండ్రి కానీ ఏం చేస్తునన్నంటే. మా క్లాస్ లో ఒక అమ్మాయిని పెట్టేసి నేను వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి చూసేదాన్ని అనమాట.
ఓకే మీ స్కూల్ అలా కూడా ఉంటుందండి. అవునా మా స్కూలో అలా అంత ఏం లేదాండ్ గర్ల్స్ లో ఒక అమ్మాయి లీడర్ ఉంటుంది. బాయ్స్ లో ఒక అమ్మాయి లీడర్ ఉంటుంది.
ఉమ్ అలా ఉంటే వాళ్ళకి ఫేవర్ చేస్తారని చోప్పేసి. నేనే ఉండేధన్నండి.
ఓకే మా సార్ వాళ్ళ అయితే అలా పెట్టేవారండి. నేను పెద్దగా చదివేవాన్నీ అయితే కాదండి, ఏదో చదువుతున్నాం పాసే పాస్ అవ్వాలి. అనా చ్ అలా చదివేవాడ్ని. పట్ అయితే మా మనకి నీ మీకు ఐడియా ఉందండి. ఎయిట్ ఇయర్స్ ఒకసారి ఆ టీచర్స్ అందరు. చ్ చేంజ్ అయితారు. ఐడియా ఉందా?
అవునండి. మా కుల్లో కూడా అలా చేంజ్ అయ్యారూ
కర్క్ట్ నేను టెన్త్ ఎండ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు చేంజ్ అయ్యారరాండి.
నేను సెవెన్త్ లో ఉన్నప్పుడు. చేంజ్ అయ్యనారు మాకు.
ఆగో అదే నువ్వు సెవెంత్ అంటే, అదే మీరు సెవెంత్ అంటే నేను టెన్త్ అండి అప్పుడు. మాక్సిమం ఎందుకంటే మా తమ్ముడు సేమ్ అదే డిస్టెన్సే అందుకలా ఐడియాతో చెప్ తనను అప్పుడు నేను టెన్ కరెక్ట్ ఎంటర్ అయ్యాము చేంజ్ అయ్యామండి అంటే పాత స్కూల్లో పాత టీచర్స్ వాళ్ళ దగ్గర కొంచెం బ్యాడ్ నేమ్ ఉంద అనమాట బ్యాడ్ నేమ్ అంటే మరి అలా కాదు అల్ల చేస్తాను బాగా అట్లా అని చెప్పి కొత్త వాళ్ళకి తెలిదుని సంతోషపడినాను బాగా
తర్వాత వాళ్ళే తెలుసుకొని ఉంటారనమాట
వాళ్ తెలుసుకోలేదు పాతవాళ్ చెప్ న్నారాంటండి ఒకసారితో మాట్లాడితే గ అదేండి ఏ మనకి ఆ కరెక్టే అల్లరి ఏంమంటరు అల్లరి చేసేది ఇంకా ఆ వయసు లోనే కదా అండి క్లాస్ ఎగగొట్టేది పిటి సార్ పిలుచుకొని పోయేది గేమ్ మ్స్ ఆడేది మనం ముందుగానే కేప్టను కబడ్డీకి ఖోఖో కి ఆ మాత్రం ఉండాలి కదా ఉమ్ ఖోఖో కి గెలిచామండి ఒక అమ్మాయితో ఛాలెంజ్ చేసి మరీ గెలిచాము మేమ్ మా మండలికి వెళ్ళామ అన్నమాట ఖోఖో గేమ్ కి
ఉమ్
గా మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు నేను కెప్టెన్ ఉంటా అలా అంటాడు యాక్చువల్లీ నేనే ఆ అబ్బాయిని పాపం వాడు అడిిగినడ అని చెప్పి కెప్టెన్ నువ్వే ఉడు అని చెప్పి చెప్పింది కానీ ఆ ఒక అమ్మాయి ఏమో అనుకోకుండా వేరే స్కూల్ అమ్మాయి పరిచయయం అైంది వాళ్ళ స్కూల్ వాళ్ళకి మాకి పడింది గేమ్ అనమాట ఆపోజిట్ ఆ తను ఏమనిందంటే మా వాళ్ళే విన్ అయితారని నాకు చెప్పిందా దానికి నేను ఛాలెంజ్ చేసి మరీ ఆడి నేనే విన్ అయ్యాను మేమే విన్ అయినాం అండి ఆ రోజు
కప్పుొచ్చిందా
కప్పు మళ్ళీ వేరే టీమ్ తో ఆన్నపుడు ఓడిపోయినమండీ
మనీ పెట్టారా లేకపోతే ప్రైజ్ గా కప్పు పెట్టారా
ఆ అది కప్పే పెట్టారండి అప్పుడు స్కూల్స్ లెవెల్ లో మనీ తక్కువ అండి చేది మాక్సిమం ప్రైజెస్ ఏమన్నా మెడల్ లేదంటే కప్పు అలా ఇచ్చేవాళ్
ఉమ్ హు
ఉమ్ బాగుండే అండి స్కూల్ లైఫే మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి ఎలా వెళ్ళలేవారండి అంటే స్కూల్ల్లో వాళ్ళు ఏమన్
కరుణపాస్
కరోనా పాస్ ఓకే అయితే దేవుని బిండాలు మీరంతా
అవునండి అదృష్టం అలా కలిసొచ్చింది
ఒకే ఓక్
తర్వాత ఇంటర్లో బాగ్ సఫర్ అయినాం
ఆ ఇంటర్ కష్టమే అండి నేను ఒప్పుకుంటా అండి ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు నేను అదే చెప్పా కదండి ఆడుతూ పాడుతూ అలా ఏదో ముందరానీ దాంట్లో చూసి తెలిసి తెలియవి పాస్ అయిపోయిను బట్ ఇంటర్మీడియట్ అయితే చాలా కష్టం అండి మ్యాథ్స్ సబ్జెక్ట్ వల్ల నేను ఎంత సఫర్ నా అంటే చెప్తున్నకదండి పిన్ టు పిన్ వన్ నుంచి హండ్రెడ్ వరకు నేర్చుకునేంత వరకు నేను చేయలేకపోయినా అవి అంత కష్టపడినా అండి
ఇన్ టర్లో చాల ఫేస్ చేసిన ఏ ముందులే పాస్ అయిపోతాం ఈసారి కూడా కరోనా పాస్ చేస్తారేమో అని అనుకున్నాము కానీ మాకు అలా ఏం లేదు పెట్టారు ఎగ్జామ్స్ ఒక సబ్జెక్ట్ ఎగిరింది మరి రాసాము మళ్ళీ అదే సబ్జెక్ట్ ఎగిరింది లాస్ట్లో పడింది
అదే అండి ఇంటర్మీడియట్ లైఫ్ అయితే చాలా కష్టం అండి మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు చాన్ ఉండేది ఒకే ఛాన్స్ కొంచెం అంటే అప్పుడు మనకు తెలిదులేండి అప్పుడు ఎందుకంటే మనం స్కూల్ లైఫ్ నుంచి వెళ్ళాం కాట్టి అది కూడా అలా ఉంటుందని మన ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మనకు తెలీదు మన
ఆ అవునండి ఇప్పుడు మీకు ఆఫీస్ టూ అయి పోయిన్నా
ఆ ఇంకా లేదండి వెళ్ళాలండి
అవునా నాకు ట్యూషన్ కి టైమ్ అయింది నేను వెళ్లేసి వచ్చి మరీ చేస్తా తను
ఆ ఒకే సరే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని తెలిసిన తెలియజేసినందుకు ధన్యవాదాలు మ్మ్ బాయ్ అండి